మీ ప్రాంతంలో ప్రాంతంలో పరిశుభ్రంగా ఎలా ఉంటారు మా ప్రాంతంలో చెత్తగిట్ల ఏడబడితే ఆడ వెయ్యరు అంటే ఒక డబ్బాలా వేసి ఆ అంటే మా ఊళ్లే ఒకటి చెత్త కుండల్స్ ఉంటది అంటే ట్రాక్టరు అంటే వాడ వాడకి తిరుగుతాది మా వాయిస్ ఆన్ వినబడు తుందా
ఆ ఈనబడుతుంది
ఆ టాప్ ఆ టాక్టర్ల ఇంటింటికి తిరుగుతుంది చెత్త చెత్త బండి అందులో చెత్త అనేది వేస్తాం అన్నట్టు ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉంచుకో ఉంచుకుంటాం
ఆ మేము ఇప్పుడు పక్కన కాలువలు దోమలు ఈగలు రాకుండా మ దోమల మందు ఈగల మందు కోట్టుకుంటూ పరిశు బ్లీచింగ్ పౌడర్ ఇలా చల్లుకొని స్మెల్ రాకుండా ఉంచు ఉంటా
ఉమ్
మళ్ళ పిల్లలు కూడా గలి ఇగా మట్టిలో ఆడుకుంటరు కదా వాళ్ళకు ఎప్పటికిీ ఇది ఈ శరీరంపై దుర్ద అనేది పిల్లల ఆ డెటాలు పెట్టడం ఇట్ల ఎనర్జీ లాగా కాయ్ ఆ ఉంటే కూడా మేము పరిశుభ్రంగా వాళ్ళను నీటిగా పిల్లలను ఉంచుతం మేము కూడా నీటిగా ఉంటాం ఉమ్ అన్నం తినేటప్పుడు అయినా గాని ఉమ్ డేటా ఫైనలేజ్ చేయించుకొనే పిల్లలకు మేము కూడా అలానే తింటాం మ్ ఇంకా ఈ ఇంకుడు గుంతా కు ఆ మేము వాటర్ ఒక అసలు లాగా ఒక సైడ్ కు ఉండేటట్టు స్మెల్ రాకుండా ఆ ఉంటాం
అ మీ మేము కూడా మా అమ్మ
ము వాష్రూంలు కూడా శుభ్రంగా ఉంచుకుంటాం మరుగు దొడ్లు కూడా కాయీ ఇట్లా ఎడ్ ఎడ్లయి కొట్టాలు ఉంటాయి కదా అవి కూడా ఎప్పటికప్పుడు పెండా తీసేస్తాం పరిశుభ్రంగా ఉత్తాం అ వాటికి దోమలు కుట్టకుండా ఆ ప్యాన్లు పెడు పెట్టు పెట్టినం
ఉమ్
ఉమ్ ఎ ఎ ఎది పరిశుభ్రంగా అంటే మనం నీటుగుంటేనే ఏది కూడా మన దగ్గరికి రాకుండా మనం హాస్పిటలో ఎల్లల హాస్పిటల్ ల హాస్పిటల్ల్లో పోకుండా మనం నీటుగుంటే అంత నీటుగా మనం నీటుగా ఉంటేనే హాస్పిటల్ పోకుండా ఉంటాం నీటుగా లేకుంటే ఎప్పటికిీ రోగాల పాలై జ్వరం రావడం దగ్గు జలుబు అలాంటివి ఆ సంకోచిస్ స్తాయి అట్ల కావడం వల్ల మేము పరిశుభ్రంగా వు కూడా మా పె-పిల్లలను అందరినీ పరిశుభ్రంగా ఉంచుకొని నీట్గా ఉం ఉంటాం
డ్రమ్ములు హౌజులు క్లీనింగ్ మంచిగా బ్లీచింగ్ పౌడర్తో క్లీనింగ్ చేసి మేము వాటర్ పట్టుకుంటాం
ఉమ్
ఉమ్ రోజు రోజుకే వాటర్ క్లియ మంచిగా కడిగి ఎప్పుడి యప్పుడే మంచిగా నీటిగా చేసుకొని ఉ త తాగే నీళ్ళు కూడా నీటిగా పట్టుకొని తాగుతాం ఇట్ల బోర్ నీళ్ళే మాయి ఆ ఒచేటి
ఆ
ఈ ఇంటి పక్క చుట్టుపక్కల కూడాగా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటాం. మాగూడా ఇం ఇంకుడుగుంత ఉన్నది.
ఆ ఇంకేమైనా చెప్పగలరా
ఇంకేదన్నా అంటే. మా ఇంటికాడ పెద్ద నిమ్మ చెట్టు ఉన్నది. ఆ దనిక్ కాయలు బాగా గాసినాయి
హుహ్ పచ్చడ పెడతారా? ఎలా! వెడతారు నిమ్మ పచ్చడ?
నిమ్మకాయ పచ్చడంటే. ఫస్టు కడుకోన్ క్లీనింగ్ చేసుకోవాలన్నీ. వాటర్ తోని
ఆ
ఆ క్లీనింగ్ చేసుకున్న తర్వాత కొంచెం. ఫ్యాన్ గడుపుకి ఇట్లా ఆరబెట్టాలి. కాయల్ని కొంచెం తడి అనేది పోయిన త్ తర్వాత ఒక తవ్ ఒక్ క్లాత్తోనే తుడిచి. ఓక్కలు కడిచేసి పసుపును అంటే అవిటి దగ్గట్టుగా పసుపును, ఉప్పు అనేది కలిపి ఊరేస్తాంన్నట్టు.
ఆ
ఇగ అదొక ఆరు నెల్లు, ఇట్లా ఏ ఐదు నెల్లా దాకా ఉండి. ఉన్న తర్వాత ఊర్న తర్వాత ఉమ్ ఈ పచ్చడి తాళింబెట్టుకుంటాం. ఇగా
ఆహ్ అట్లయితే టేస్ట్ ఉంటదా. అళ ఏ విధంగా
తాలింపు ఆ తాలింపి పెట్టడమా
ఆ
ఫస్ట్ ఆయిలి పోస్తాం. ఆ తర్వాత జీలకర్ర వేస్ తం కొంచం జీల్కర్ర కొంచం వేగిన తర్వాత తలిమాకు ఏస్తాం. ఎల్పాయలు ఇట్లా పో పొట్టు తీసి దంచి అవి గూడా తాళింపులేస్తాం.
హహ్
ఆ వెండుమిరపకాయలు గూడా ఉంటాయి కదా. ఆ వెండుమిరపకాయలు తాలింపుకి వేసి కొంచెం, అవి కొంచెం ఎర్రగా అయ్యే దాంకా వేపుతాం అన్నట్టు. పచ్చిమిరపకాయలు కాకుంటే వెండిమిరపకాయలు వేస్తాం. తాలింపుకి అ దా ఇప్పుడు మనం పచ్చడా తాలింప్ యేట్ల పెట్టుకుంటామో దాన్ దగ్గట్టుగా కారం వేస్తాం ఇంక కారమేసి చిగా నిమ్మకాయ ఓక్కలు వేసి కలుపుతాం ఇగ. ఇగా మనము కారం, ఉప్పు గిట్లా వాడంతా అప్పుడు కలుపుకున్నదే ఇగ కొంచెం సప్పకుంటే ఉప్పు ఏసుకోవచ్చు. లేకుంటే లేదన్నట్టు. ఈ పచ్చడ రెడీ అయితుంది మాడికాయ్ పచ్చడి ఎలా పెడతారో మీరు చెప్పండి. హలో హలో హలో